చెప్పక్ చెప్పక్క
చెప్పే ఏం జెస్తన్నావ్ ఏం కథ
వేంజ్ వొచ్చి ఫుల్ డౌనిపోఇంది మాషాపు
షాబ్ డౌనయిన అవును
మూ మూడ్ రోజుల ఇంక దారుణం అయిపోయింది ఆ
ఆ ఇప్పుడు పండగలు ఐయిపోయినాయి కదా ఇంకా
వంతూ చాన ఎదురైపోయింద అక్క మాకి
ఆ
సాముకాడ్ అడుగుత్ ఎవరేమి చేశినారంట
అవన్నీ ఇప్పుడు చెప్పద్దు ఎంత మాట్లాడుత
ఇంక అక్క అదె ఒక స్టార్క్ పెరిగినయ్ ఇది వాడు పోయి ఇ జరిగే గదా
ఆ స్టాక్ పెరిగి ఇంకొకటి ఏంటంటే
ఆ వాడు వాళ్ళ బాధవు పిస్తా అనగూడదు అంత ఎక్స్పెక్ట్ షం కు అంత దారుణంగా పెరిగింది రేట్లు ఇప్పుడు
అవునా ఏయ పండక్ ఈ ఎక్కడా ప్లాన్ చేయలేదా నువ్వు
పోలానికి ఏంటే అంత క్యాన్సిల్ అయిపోయాక్క
అవునా
ఇంకేమి మొన్న శ్రీరామనవమి కదా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనుకున్నాం ఓపన్ చేస్తే చే అత్తా లేకుంటే రామని గుడి కన్నా వెలేసివచ్చా
అవునా ఈట నరంలం రాములు కూడాడి కదా
ఆహా ఈయడ టౌన్ లో జేస్తారు ఈయడ మా షాప్ దగ్గర బాగా చేస్తారు ఏడాడ ఏమేమి ఉంటాయి అట్లా సరౌండింగ్ సమాన్ అనుకుంటానే ఏమైతు అదో చూడాలి ఆ రోజు కి ఓల్ టౌన్ అంతా ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది అను కొంట
ఆ
ఊ అంటే దాం ఎ ఇది రథం ఎక్కుతారు కొన్ని సా చోట్ల
ఆ మన్న విలేజ్ కి వెళ్లారు కదా బాగా జరిగిందా అక్కడ ప్రోగ్రాం
ఊ బాగా క్కోవ్ తిరిగేదే సరిపోయింది ఆ ఇంటి కాడ ఈ స్వామికి ఆ స్వామికి అనుకుంటా టూ డేస్ లో ఐదు తిరిగినం జూడు మాత్తల్లూరికి మాత్తలూరు అయిపోతేనే మళ్ళీ మా ఇ ఎట్టదేవనికి ఆలురుకోనకి ఆలూరు కోన అయిపోతే మా చిన్న తొళ్లూరు ఉన్నా మా చిన్నత్తోల్లున్నారు మా గిరీష్ వాళ్ళ పిన్నికి మా ఆయన వాళ్ళ పిన్నమ్మళ్ళోరు
వర్డ్స్ హా హలో అమ్మాయి నేమ్స్ వ వాడ్స్ రావు
హ్మ్ ఉ మర్చిపోయనా మల్లింట్ ఆనే సామి గుడి టెంపుల్ ఇంకదయిపోత్ తేనే మయమ్మాళ్ళింటికి
ఆ ఇంగ
ఆ
మాకి అట్లనే సరి ప్
ఇంక మళ్ళీ చూడు పొయ్యిండేది ఏడు గంట్లకు పోయిన ఊరికి ఏడున్నర ఏడు ఎన్మిది న్నర అట్ల పోయినానా గంట సేపే మా మాట్లాడిన ఆమెతో పడకున్నా పొద్దున్నే లేసొచ్చిన
అదే
తిరిగినట్లే ఉంటుందక్క
అదే
ఈ ఎండలకి మన్షికి లంపటం
పిల్లలకి హాల్డేస్ ఎప్పుడు ఇస్తారంట.
ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ వన్ మంత్ కరెక్ట్
వన్ మంతేనా టూ మంత్స్ కదా ఇచ్చేది ఆల్ డేస్
ఆహా ఉండే స్కూల్ ఇప్పుడు రన్నింగ్ పిల్లలు వన్ అండ్ హాఫ్ అంటే హాలిడేస్ అక్క
ఆ
ముందు వచ్చేసి సిక్స్టీన్త్ ఎయిట్ ఫిఫ్టీన్ వదులుతుండ్రి హాలిడేస్ ఏప్రిల్ ఇప్పుడు ఎక్స్చేంజ్ అయ్యింది ఒక ఫోర్ ఇర్ ఫైవ్యర్స్ అవు తుంది ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ వరక్ ఎక్కువుంటయి స్కూల్ ఇప్పుడు
అవునా ఆ పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా ఉంది
పర్లేదు ఎక్కువ ఇప్పుడు కైతే బానే ఉంది స్కూలు చేంజ్ చేయలా స్కూల్ చేంజ్ చేస్తే బాగుం గుంటది ఆ స్కూల్ అంతా ఏం లేదు ఇప్పుడు డామినేటింగ్ ఎక్కువ అయిపోయింది అక్ కా మెయిన్ టార్గెట్ చే టె ఒక పేరెంట్ వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినామంటే ఆ పిల్లల్ని టార్గెట్ చేసి చేస్తన్నారు టీచర్స్ అదెవ్వరు చేయరు ఈమె అంటే ఈ ప్రిన్సిపలు కోడలే
అంగ అది తప్పు ఇంగ అలాంటప్పుడు వేరే
నాకు ఎలా బాధ అయిపోయిందంటే మొన్న యాన్యువల్ డే జరిగినప్పుడు అందరికి టీచర్స్ వచ్చారు వల్ల ఆ పాప డ్యాన్స్ కి మా పిల్లను ఒ ఒక్కటి పక్కన దొబ్బేసింది స్టేజ్ మిందే వాళ్ళ బాదేందో మా మర్ది ఉ ఉన్నాడా వీడియో తీసినప్పుడు అది గన కిందికి వచ్చింటే కొడుతుంటిని అని అంటున్నాడు అంటే బాధ కద అక్క మన పేరెంట్స్ అంతమంది ముందర అలా చేయడం
అదే కదా
ఆ
ఆ
ఆ ఇంకక్క వంట ఏం చేశార
లేదు ఫంక్షన్ కెళ్ళినామా ఫంక్షన్ లో తినేసినాము వచ్చినాము
హండ్రెడ్ రూపీస్ ఆ అక్క ఏం చేసినారూ ఫంక్షన్ లో తినేసి వచ్
ఫంక్షన్ లో బోంచేసి వచ్చినాము వెజ్జు భక్షమూ పప్పు కలర్ రైస్ జీరా రైస్
అన్నమీరు వెళ్ళిన్రా
ఒకదాన్నే అన్నం బయట తినేసి వచ్చారు
అన్న నైటు బయట గనిపించినాడా నిలవడినట్టు ఏమబ్బ బండి పనిచే నిన్నేమో నేననుకున్నా
ఆహా
ఆ
వస్తున్నారు
ఆ
ఊహూ ద్య‌ ఏం చేస్తాం మామూలే ఇంకా
ఊ కూరగాయలు ఏమి తగ్గినాయి ఈ డ్రై ఫ్రూట్స్ ఏవి పె పోయినాయి చికెన్ షాప్లు కూడా మాక్సిమం బంద్ అని అంటున్నారు ఏప్రిల్ నుంచి తెలంగాణ తెలంగాణ సైడ్ అంటే కాస్ట్ పెరిగాయి కదా
ఆహా
ఇంగ అది కాక పెట్రోల్స్ కూడా బంద్ చేసి న్నారు అని
ఊ పెట్రోల్ ఎక్కువ ఇదైతాందంట ఏమన్నా వీళైతే పట్టించుకుంటే మేళే అన్ కుంటే మా అప్పుడు పట్టి పెట్టుకోంటిమి దండిగా అప్పుడు ఒకసారి అట్లా ఇదయినప్పుడు
ఏడక్క ఇప్పుడు ఇప్పుడు ఏమైతుంది తెలుసా ఎండలు ఇంకా టెంపరేచర్ పెరిగి ఏకైతే పెరుగుతుంది చానా పెరుగుతుందంట మనం తీసుకున్నామే అను కో మనం ఇంట్లో ఉండము ఒక ఒక ఒకదానికొక టైం లో
అట్లా కాదు మాకు అప్పుడు వెహికల్స్ పెట్ట దౌ కదా
ఆ పర్లే అయినా అప్పుడు ఎండలు అంతా లేదు కదక్క ఇప్పుడు ఎండలు ఎక్కువ ఏమన్నా అయిందనుకో కష్టం
మాకు అప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిల్లంటే సుమారు అయితండ్య పెద్ద వెకిల్స్ ది మామూలుగా మినిమమ్ అన్ తనకి ఎంత లేదన్న ఫైవ్ తౌసండ్ వరక్
ఇదన్నీ ఫేక్ అని కొంతమంది అనుకున్నారూ అక్క
తప్పదు ఇంగ చేసేద్దాం పొద పెట్టేది తప్పదు
ఉ గ్యాస్ అంటారు. గ్యాస్ ఏం, అంటే గ్యాస్ ఏమైతుందంటే ఏంటి. కి రాలే బుకింగ్ అంటే బ్లాక్ లా అమ్ముక్ కుంటున్నారు అక్క మెయిన్
గ్యా గ్యాస్ బ్లాక్ లో బంద్ చేసినారు కదా బ్యాగ్ బ్లాక్ లోనూ హోటల్స్ కి అవన్నీ బంద్ చేసినారు
ఆ మాకు ఒకటో తారీఖు పైన బుక్ చెయ్యమన్నారు. మీది వచ్చిందా సిల్
రాలేదు అందుకే నేను కంప్లైంట్ ఇయ్యలా పోయి అని ఉన్నాను. మెయిన్ ఆఫీస్ కి వెళ్తాం అని అనుకుంటున్నా. మరి బుకింగ్ చేస్తుంటే ఆల్రెడీ. బుక్ కింగ్ అని వస్తుంది ఏమన వాడు మా కిచ్చి పోయ్ వేరే వాళ్ళకి ఇచ్చారేమో అని నేను
ఆ అట్లా ఉండొచ్చు. ఎందుకంటే వానికే ఫోన్ చెయ్యల్ల మీరు
వానీ ఫోన్ నెంబర్ లేవు. వాడేమో మన ఇచ్చిన ఫోన్ చెచ్చే అన్న మేము మారాము అని అన్నారు
మాకు సిలిండర్ దించి నా పొద్దె చెప్పినారు ఏమని మళ్ళా ఒకటో తారీఖు పైన చేసుకోండి మీరు అని
మ్మ్
నెంబర్ ఉంటుంది కదా అయ్యో పాపం వెళ్లి చెప్ తనే చేస్తాడు. మా
మీది భారత్ కాదా అక్కా. మాది ఇండియను
ఆ
హ్మ్
ఇండియన్ నా హెచ్ అయిందంటే మా పిల్ల్లోడిని కానప్ కోమ్మంటే కనుక్కొండులే
మ్మ్ మాది ఇండియన్ కదా కష్టం అయిపోయింది. ఇంకొకటిగాని తీసుకోవాలన మాయమ అంటే గర్ల్స్కైతే అమౌంట్ పడుతుంది అంట్రి కాదా యంది బడుతుంది యేంది పల్లె
అ ఏమీలేదు గర్ల్స్ బాయ్స్ ఎవరికైనా పడతాది.
ఏమో మాకు పల్లె
మీ మీ ఆయనంటే ఇది కావట్
నేను చెప్పిన వద్దు ఆ రోజు చేపిస్తానంటే నా పేరు మీద చేపిస్ తెచ్చుకుంటా నేనే నని నేను మ్మ్ ఏం వద్దు నా పేరు విన్నది దేవిచ్ ఈడ ఇప్పుడు చూడ అన్నీ తిప్పళ్లు ఆ డబ్బులు ఒక్క చోట వచ్చినా చాలు కదా మనకి
మ్మ్ మాకైతే పడింది ఫస్ట్ టైమ్ మరింది సెకండ్ టైమ్ పన్నట్లు గుర్త్ కో ఆహా ప పడినట్లే గుర్తు ఒకసారి వెయ్ యి పడిందింది త నైన్ హండ్రెడో ఎంత పడిన్నింది
ఏ అమ్మాయికి జాబ్ వచ్చందంటా
ఎ అమ్మాయికి ఎవడుకి
ని పాపకి
మా పాపక జావచ్చందంటన ఆ ఎవరండి కళ్యాణక్కనా
ఆ
లే లేదు ఇంకా అది కన్ఫామ్ మేము ఓకే అంటే టూ మంత్స్
ఆ
ఆ తిరుపతిలో పొయ్యేది ఉంది వాళ్ళ రిలేటివ్స్ ఉన్నరంట వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ రిలేటివ్స్ అదే ఇం అక్కడికి పోయే తట్ హలో మీరు ఓకే అంటే పోతాము ఎందుకంటే షిప్ కావాల్ల కదా
అందుకే ఎక్స్పీరియన్స్ ఉంటే బెస్ట్ ఎప్పుడుకేనా జాబ్ స్ అనేది ఈజీగా వచ్చాయ్
దానికే పో అమ్మా ఎట్లా టూ మంత్స్ ఖాళీనే కదా పంపిస్తారు కదా నీకు అట్లా వెళ్లు అని చెప్పి
ఊకా ఇంటికి వచ్చేదేంటి జెప్పు అడే ఆడేపోయిందంటే
చిన్నని పట్టిందా
ఆవును అయ్ అవును ఇట్లా వచ్చిందంట యాదో లే అక్క ఆ ఇక్క తగ్గట్టుకు యాదో ఆ పిల్ల ఖర్చులు కొన్ని ఎల్లగొట్టుకుంటుంది ఏమంనిందంటే ఏమో బడన్ కదా
ఆ
ఖచ్చులయిన వచ్చాయి కదా నీ మీంద ఒపీనియన్ లేకుండా వాళ్ళక్క యా పాప కన్నా చూసుకుంటది
ఆ టూ మంత్స్ చేస్తే ఏమొస్తదిరా టూ మంత్సకు గా నీ ఏదో చిన్న ఖర్చులు వెళ్ళిపోతాయి అంతే
నేనేగానీ అదేమీ నెలైనా నీకి బటన్ తగ్గుతుందా లేదా ఒక నెల వచిన బటన్ తగ్గుతు తుంది అది ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడు కాలం హు హు
దాంది అయిపోద్ లే ఎడ్యుకేషన్ అయిపోయే వరకు దాని మీద ఓప్స్ ఉండదు
హుమ్ హు
దాని ఎడ్యుకేషన్ అయిపోతే ఓప్స్ అంతే ఆ
హుమ్
అదే
అన్నా డ్యూటీకి పోయినాడా
అన్న ఉన్నారు ఇప్పుడే బోంచేస్ బయటే తిన్నారు
హుమ్ హు
వచ్చినారు ఇంటికి నేనే ఏదో పిక్కలు అన్ నడుస్తున్నారు ఆడ్ నడ్సి సన్నగ నయ్యిలా మెట్లు ఎక్కలేకపోతున్న చెప్పుకుంటే సిగ్గుచేటు ఆడ పైకి ఎకినామా అ మళ్ళా ఆట నుంచి రోడ్డు మీదికి నడిసినాము గుడి నుంచి ఎక్కట్ నుంచి ఇక్కట్ నుంచి సుమారుగా
ఊ ఊహూ
అ ఎంజే వస్తారు చుడు అట్లా కళ్యాణదర్గం బై పాస్ రోడ్డు పో ఏది
ఓకే
అంత లాంగ్ అయితది నడిచేది
ఓయమ్మ
అట్లా ఖంచెం ఇద అయింది
ఊహూ ఏమి
మల్ల ఈట్ వచ్చినిచ్చి మళ్ళ వాళ్ళ ఫంక్షన్ పెట్టుకుంటే ఆ ఈటికి పోదు ఇరవై ఆరు సార్లు తిరిగి తిరిగి తిరిగి తిరిగి
నేనే ఏందబ్బా ఈ అళకి బాలేశ్వరి వెళ్ళు అనుకున్నా
మెడాలన్నీ మంట పుట్నై
ఆరోజు మేము కోడి తెచ్చుకొని కోసుకున్నాం లే ఏందబ్బా ఇయాల కే బాలేసి ర్రు ఎప్పుడేగాని లేయరు అనుకుంటబ్బ బండలుగడిగి చీర క తెసుకొని ఉంటా పాపా
హ్మ్
హ్మ్ ఆయన నాకు మాట్లాడేకు లేదు లే టైం లేదు షా ఇంటికాడ కూడా వత్తన్న టక్క టక్క టక్క ట వత్తన్న పోతున్నా ఇదే సరిపోయింది
హ్మ్మ్ అదే యేస్తా మాములే పాపము కానీ బాగా జరిగే ఫంషన్ మాత్రం పిలిసిన వాళ్ళు పిలన వాళ్ళు అంతా బాగా వచ్చినారు
ఏ ముసిలయమ్మ వచ్చిన కదా